హలో హాయ్ బాగున్నారా ఉ
ఇందాకే తినేసాం మీరు తిన్నారా
ఆహా ఇంకా తినలేదు మా చిన్నబ్బాయి వాడుకున్నాడు వాడని లేపు తినిపించాలి స్కూల్ క వెళ్ళొస్తే కొంచెం అలసిపోయి ఉంటాడు బాగా
అవునా
ఉ
మరి అంటే ఏ క్లాస్ చదువుతున్నారు
మా పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే స్కూల్కి వెళ్తారు
పెద్దవాళ్ళంటే ఏ ఏ క్లాస్ అనేసి
నా ఒక అబ్బాయి ఏమో ఫిఫ్త్ ఒక అబ్బాయి నర్సరీ మొన్ననే జాయిన్ చేసాం స్కూల్లో అంటే నేను రెగ్యులర్ గా ఇట్టా స్టడీ కంటిన్యూ చేస్తున్నాను నా మ జనప్పుడు స్టీడి కంటిన్యూ లాస్ట్ ఇయరే బిఎడ్ యిపో పోయింది ఇప్పుడు నెక్స్ట్ స్కూల్లో చెప్పాలి అని చూస్తున్న
ఓ బియడ్స్ కి చాలా ఆఫర్స్ ఉంటాయి కదా మరి
అదే అదే ఉంటాయి కాగాని కొంచెం పిల్లలు ఇంట్లో వినరు కదా చెప్తే కొంచెం టైం తీసుకొని చెప్దాం అనేసి
ఓకే ఓకే
ఇంత టీచింగ్కి వెళ్ళాలి
వెళ్ళండి వెళ్ళండి బెటరే కదా
ఆ ఎందుకంటే వెళ్తేనే కదా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఇద్దరు జేస్తేనే కొంచెం బతకగలుగుతాం కానీ లేకపోతే కష్టం చాలా
అవునవును అంతే ఎవరైనా ఇకా చేస్తేనే బతుకగలుగుతాం పిల్లలు వేసుకోగలుగుతాం అలా
కష్టమవుతుంది
కష్టమని అంటే ఊరికే వాళ్ళన్ గూడ ఇ ఆ ఏ విషయంలోనే అడగాలన్నా
ఆ కొంచెం మనీ అడగాలి అని అంటే ఎంతయినా కూడా కొంచెం
అవును తిన్నారా మరి
ఇంకా చెప్పండి ఎంకరీ చేేశారు
ఆ టొమాటో పప్పుూ
ఆ
మీది
నేను ఇంత ముందే సాంబార్ చేసాను తినిపించాలి పిల్లలకి
అవునా
ఉ
అ ఓకే ఓకే ఎంటి మరి విషయాలు
ఇంకా మీరు ఫెస్టివల్స్ రంజాన్
రంజాన్ చాలా అ అదే మాకు చాలా పెద్ద
అవునా అదే ఇప్పుడు వచ్చేది అదే కదా ఫెస్టివల్ క్కరి మీలాగా అంట అంటే ఇప్పుడు మా తెలుగు వాళ్ళం ఉన్నాం గదా మేము జేసుకునే ఫెస్టివల్స్ మీరు జేసుకుంటారా అట్లా అ
అంటే ఇగ కొందరి కొందరికి కొన్ని కొన్ని నమ్ముతారండి కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు నార్మల్గా కొందరు ఏమనుకుంటారు ఏదైతే ఏ దేవుడే కదా అనేసి అనుకుంటారు ఏ ఇంకొందరు ఏ వద్దు మన దేవుడు మనకి
అట్లా అనుకుంటే ఇప్పుడు మేమే ఉన్నం ఎగ్జాంపుల్ చెప్తున్నా మేమే ఉన్నం ఏం చేస్తామండి ఇప్పుడు ఖచ్చితంగా మీ దేవుళ్ళకి మా చిన్నపిల్లలకి ఏమన్నా అయింది అని అంటే ఇప్పుడు మీ దగ్గరికి వస్తాం కదా
అదే అంటున్నా కదా ఇప్పుడు చాలా మట్టుకి ముస్లిమ్స్ ఎలా ఉంటారంటే ప్చ్ ఏ వావ్ గు గుడ్లోకి వెళ్ళొద్దు అవి వాళ్ళని ప్చ్ న అట్లా నమ్మద్దు అనేసి అంటారు చాలా మట్టుకు అట్లానే ఉంటారు
మా మా వాళ్ళయితే అట్లనే అం టారు తెలిసిన వాళ్ళయితే అనరు తెలియని వాళ్ళు మాత్రం ఇక ఆప్ తకాలం ముసలోళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇదే మాట అంటారు
ఊ
కానీ ఇప్పుడే మన జనరేషన్ లో ఏంటంటే అందరూ సమానమే అందరూ ఒకటే అని మనం అనుకుంటాము వని
అంతే అంతే ఏంటి మరి ఈరోజు పిల్లలో మీ స్పెషల్ ఏంటి
ఈరోజు పిల్లలకి మార్నింగ్ టిఫిన్ చేశాను ఇప్పుడు అది వీళ్ళకి ఈవినింగ్ టైమ్ లో స్నాక్స్ ఏమైనా జ్యూస్ లాంటివి ఇస్ తే తాగిస్ తాగి మళ్ళీ నైట్ వరకు అన్నం దిని పడుకుంటరు
అంటే ఈ జూస్ ల ఏమేమి ప్రిపేర్ చేస్తరు మీరు
నేను ఇది బాదంతో ఏ ఏది అంటే అది ఫైనాప్ పిలనా తరబుజు వాటర్మెలను
అవునా
ఆ
ఎక్కువ జ్యూస్ ఏ ప్రిఫర్ చేస్తారా పిల్లలకి ఇగ ఈ సమ్మర్ లో కొంచెం పిల్లలకి జ్యూసెస్ ఇవ్వడమే బెటర్
అదే అదే
ఏం జెస్తున్నారు మరి అత్తమ్మ వాళ్ళు
మేము ఇక్కడ ఉన్నాం టీవీ రూం లో
అవునా సీరియల్స్ చూస్తారా మరి మీరు
ఆహా లేదు నో నో సీరియల్స్ అస్సలు చూడను మూవీస్ ఎప్పుడైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూస్తా మీరు చూస్తారా మీరు చూస్తారా మీరు చూస్తారా
ఏ చూడను నేను సీరియల్ అంటే ఎక్కువగా మొ ఏమంటరు ఎక్కువగా టీవీ అయితే చూడను
ఊ
పిల్లలకె ఇంకా పిల్లలు
పిల్లలు ఇప్పుడు టీవీ పెట్టుకుందాము ఏదైనా మూవీ పడ్డది అని పెట్టుకుం టే
హ అవును
ఊ
ఇంకా మరి విషయాలు ఏంటి మీ ఫెస్టివల్స్స బాగా జరుపుకుంటారు కావచ్చు కదా
ఆ మాతె మా దాంట్లో బాగుంటాయి ఫెస్టివల్స్ అన్ని కి ప్రొద్దున్నే లేవ్వడం స్నానం చేయంది మాత్రం టెంపుల్స్ కి వెళ్ళడం అట్లా ఉండదు వేరే వాళ్ళని ముట్ ముట్టుకున్నామంటే మళ్ళీ స్నానం చేయాల మా దాంట్లో అయి టే
కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా మీ దాంట్లో మా దాంట్లో అట్లే ఏమి ఉండరు
హ్మ్మ్
ఎందుకంటే ఆడలు మది వెళ్ళరు
అచ్చా అచ్చా
మగవాళ్ళే వెళ్తారన్నామాట
హ్మ్మ్ ఇప్పుడే తిన్నారా ఎట్ అవుతుంది ఎయిటే అవుతుంది కదా ఎయిట్ అవుతుంది కదా ఇప్పుడే తిన్నారా
అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ తినలేదన్నమాట నేను రైస్ తిన్ ఆ ఆఫ్టర్నూన్ అన్నం తినలేదు కొంచెం బయటికి కేళ్ళింటిని వచ్చి పడుకున్నాను
ఉమ్మ్
తొందరగా అయ్యింది సూ తినేసానింకా పిల్లలు ఇప్పుడే స్కూల్ ట్యూషన్ నుంచి వచ్చిరు
ట్యూషన్ కీ వెళ్తారా పిల్లలు
వెళ్తారు ఎగ్జామ్స్ రేపటి నుంచి విళ్ళగి అన్వల్ ఎక్జామ్స్ లేదు లేదు అన్యువల్ ఎగ్జామ్స్ మీ కేల్లి సీబీఎస్ఈ సిలబస్
ఓకే ఓకే అర్ధమైంది
వీళ్ళకి ఉంటాయి
హ్మ్మ్ తొందరనే అయిపోతాయి వీళ్ళకైతే ఎగ్జామ్స్
ఆ తొందనే అయితాయి అవుతాయి గానీ హాఫ్ టన్ స్కూల్ నడుస్తూనే ఉంటది ఇంకా
ఇప్పుడు సిక్స్టీన్త్ నుండి కదా మార్చ్ సిక్స్టీన్త్ నుండి
ఏ పిల్లల వస్తే అల్లరి అల్లరి ఉంటది పక్కన
ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్సే కొంచెం బెటర్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్స్ ఎట్లా అంటే కొంచెం నీట్గా ఉంటున్నాయి ఇప్పుడు ఈ మధ్యాన అయితే నీట్గా ఉంటున్నాయి
అవు అంటే గవర్నమెంట్ లో కూడా స్కూల్ లో ఏమంటారు ఇంగ్లీష్ మీడియం మొత్తం ఇంగ్లీష్ మీడియమే గదా
అవును ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ ఉంది
ఇంగ్లీష్ టు ఇంగ్లీషే ఉంది ఇప్పుడు తెలుగు ఎక్కడ లేదు మాక్సిమం చాలా మాత్రం తెలుగు లేదు
గవర్నమెంట్ స్కూల్స్ కూడా సేమ్ ప్రైవేట్ లాగానే అయిపోయినాయి
ఓ చాలా అవే బెటర్గా ఉండాయి అక్కడంటే బెటర్గా ఉన్నాయి
ఆ మళ్ళీ ఇప్పుడు ఎట్లా అంటే అది గవర్నమెంట్ టీచర్స్కి టెట్
అవును
డిస్టబెన్స్ వస్తుంది కదా
పిల్లలు పిల్లలు ఇిల్ల్లో వస్తే ఇ ఇల్నే ఎల్రు ఎలరి ఉంటది ఇక వీళ్ళ స్కూల్ క వెళ్తే మంచి కొ రసింగ్ాల మీరు కూడా ఆఫ్టర్నూన్ రిలాక్స్ నే ఉంటారు కాబట్ు
అవును నేను స్టిచ్చింగ్ చేస్తా బట్ ఏంటంటే ఇవాళ కొ కొంచెం హెల్త్ ఇష్యూ ఉండి చేయలేదు కానీ చేస్తాను నేను డైలీ డైలీ అన్ని ఆల్ ఆల్ ఓవర్ స్టిచ్చింగ్ చేస్త కుత్త
అవునా
ఎందుకంటే కాళి ఉండకు ఉండను మన వరకు మనం చేసుకోవడంంలో త బయటి వాళ్ళకి ఇవ్వడం ఎందుకు అని
అవునవును అంతే అంటే బయటిది ఎ కుతారా
బయటివి కూడా అన్నీ
అన్నేనా ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తారన్నమాట
అన్నీ ఎందుకంటే మన పని మనం చేసుకోవాలి కదా వేరే వాళ్ళ పన డి
అవునవును అంటే మీరు స్టిచ్చింగ్ వేసుకొని ఎన్ని ఇయర్స్ అవుతుంది
నేను స్టిచ్చింగ్ అంటే నేను స్టడీ కంటిన్యూ చేసుకుంటూ నాది డిగ్రీ కంట కన్ వసుకుంటూ స్టింగ్ వెళ్ళిన వన్ అవర్ అట్లా
అవునా
ఆ టై లో ఇది ఈ టైమ్ లో అది అట్లా కంటిన్యూ చేసినా నేను ఎందుకంటే మన పని ఇవ్వరి పైన ఆ ఎవరి పైన డిపెండ్ అవద్దు
అవును అదైతుంది
అ
బెటర్ ఇంకా ఇప్పుడు ఇవాళప్పు స్టిచ్చింగ్ అందరు నేర్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు నేర్చుకుని మొన్న గవర్నమెంట్ నేర్పించిన దగ్గర నుంచి చాలా మట్టుకి స్టిచ్చింగ్ వస్తూనే ఉంది అంద
అవును చాలా వరకు నేర్చుకుంటున్నారు అట్లా
అవును ఏ ఎవరిది వాళ్ళు కుట్టుకోవడమే బట్ అందరు నేచున్నారు
ఏముంది పిల్లలు స్కూల్కి వెళ్తారు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం చేసే వర్క్ ఏంటి వాళ్ళు వెళ్ళేటప్పుడే కొంచెం వర్క్ చేసుకొని వాళ్ళకి తినిపించి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఖాళీనే ఉంటాం కదా
ఉ అంతే అందుకే నేర్చుకోవడంే బట్టారు
అదే అదే ఈ ఖాళీ టై లో అయినా